హలో
ఆ హలో ఏం చేస్తున్నారు బాగున్నారా అండి?
ఆండీ మీరు బాగున్నారా ఆండీ
ఆ బాగున్నామండి
ఆ మీరేం చేస్తున్నారు?
ఏం లేదండి షాపింగ్ వెళ్లాలను కుంటున్నాము వర్షం వస్తుంది.
ఓకే
ఉమ్
నేను ఈ లేదండి బయటకి ఏం లేదండి ఈ రోజు ఇంకా సాటర్డే కదా అండి
అవునులే
ఇంట్లో పూజలు అవి అన్నీ ఉన్నాయండి ఇంట్లో పర్కే ఉందండి
శనివారం చేసుకుంటరా పూజలు?
అవునండి శనివారం ప్లస్ సోమవారం రెండు రోజులు చేస్తానండి
మ్మ్మ్మ్ మా ఇంట్లో అయితే సోమవారం ఒక్కటే చేసుకుంటాము.
ఆ ఓకే అంటే మేము ఇంటి దేవుడు రాజులు అందుకు సోమవారం చేస్తాము శనివారం ఆంజనేయ స్వామికి చేస్తామండి
అవునా
హ అంటే ఇంకా వీలైనప్పుడు చేస్తూ ఉంటాను బట్ ఈ టూ డేస్ కంపల్సరీ అన్నట్టు పట్వంత
అవునులే కొంచెం స్పెషల్ గా కల్చం పెట్టడం ఇలాన్న
ఆ అవును అదంతా శనివారమే చేస్తామండి
ఉ ఇంకేమండి వర్షం రాలేదా మీ సైడు
వస్తుందండి ఇంకా జస్ట్ స్టార్ట్ అయితుంది ఇప్పుడు
హు ఇప్పుడు మా సైడ్ కూడా అంతే నేను ఇంకా టైం ఏ సెవెన్ అయిందేమో అనుకుంటున్నాను ఫోర్ రైతాంది మొత్తం బయట చూస్తే అంత చీకటిగా ఉంది
అవునండి సేమ్ ఇక్కడ కూడా అలానే ఉందండి ఆ మొత్తం మాబ్బులు వచ్చినాయన్నన్ని
ఆ అయినా బెంగళూరులో వర్షాలు ఎక్కువ పోగదండి
అవునండి డైలీ వస్తూనే ఉంటాయి వర్షం అంటే ఇంక ఇప్పటి నుంచి కామన్ ఇంక ఇంకా ఫోర్ మై ఫైవ్ ఫైవ్ మంత్స్ వరకు వస్తూనే ఉంటాయి
అవును ఇంకా ప్లాన్ ఏమైనా ట్రిప్పులు ఎక్కడికైనా పోవాలినుకు కున్నా కూడా ఫుల్ వర్షము ఎక్కడి పోవాలన్నా కష్టమే
ఆ అవునండి ఎక్కడికి వెళ్ళడానికి ఇప్పుడానికి అ ఇది ఉండదు బట్ వెళ్ళచ్చు కొంతమందికి రైన్స్ అంటే ఇష్టం కదండి అలాంటి వాళ్ళు హ్యాపీ ప్పదా వెళ్ళచ్చు
ఆ ఇప్పుడైతే మొత్తం ఇప్పుడు నంది హిల్స్ ఇలాంటివి ఏవైనా ఎక్కువ హిల్స్ సునేవి అలాంటి ప్లేసెస్ పోతే ఫుల్ కూల్ గా చాలా బాగుంటుంది
అవునండి వెదర్ కూడా అంటే కొంచెం బాగుంటుంది వ్యూవ్ కూడా బాగుంటుంది ఫాగ్ అంతా కమ్ముకొని కొండలు ఆ మరి మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా అండి ట్రిప్ లో ఎలా ప్లాన్ చేసుకున్నారా ఏమన్నా వీకెండ్ లో
అదే నెక్స్ట్ మంత్ లో వేరే దగ్గరికి అంటే నేత్రావతి అని ఉంది ట్రెకింగ్ ప్లేసు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము చూడాలి మరి ఆ అక్కడికి వెళ్ళాలంటే ఒక నెల రెండు నెలల ముందరే ఆ బుక్ చేసుకోవాలంట టికెట్ బుక్ చేసుకోవాలంట
ఆ
ఆ మీ దగ్గర నుంచి కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుందండి వేరే దగ్గరకి వెళ్ళండి
ఓకే అండి పిల్లలు ఆడుకుంటున్నారండి అందుకే ఆ సౌండ్ వస్తూ ఉంటుంది
అవునా
ఇప్పుడు ఓకేనా అండి
ఆ ఓకే అండి ఇప్పుడు రావడం లేదు
ఆ మరి ఇంకేంటండి వర్క్ అంతా అయిపోయిందా ఇంట్లో
ఇంట్లో పని ఏం లేదు అదే నెక్స్ట్ మంత్ ట్రిప్ అనుకుంటున్నాం కదా దాని కోసం ఏదనా ను షాపింగ్ వెళ్దామని అనుకుంటున్నాము
ఆహా
మా ఫ్రెండ్స్ అందరం కలిసి
ఓకే
చూడాలి ఈ వర్షం వస్తుంది ఎక్కడి పోవాలన్నా వర్షం వస్తుంది పోవడానికి కుదరట్లేదు అసలు
అవులేండి నెక్స్ట్ మంతా నెక్స్ట్ మంత్ వెళ్దాం అనుకుంటున్నారా
అవునవును
చేసుకున్నారు ఆల్రెడీ
ఆహా ఇంకా చేసుకోలేదు యాక్చువల్గా ఈ మంత్ లోనే పోదాం అనుకున్నాము కానీ అక్కడ ఆల్రెడీ టికెట్స్ బుక్ అయిపోయా అని చెప్పారు ఇంక అందుకే క్యాన్ ల్ చేసుకున్నాము నెక్స్ట్ మంత్ కైనా తొందరగా ఇప్పుడు బుక్ చేసుకుని వెళ్దామని అనుకుంటున్నాం ఇంకా ఇప్పుడు కూడా థింకింగ్ వే చేస్తున్నాం
ఓకే ఓకే ఆ షాపింగ్ అంటే మీరు ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అట్లా ఏం జేయ్యారా అండి
ఆన్లైన్ లో చేస్తుంటాము ఆఫ్లైన్ లో చేస్తుంటాము కొన్ని ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేశాను
ఉమ్
ఆఫ్లైన్ లో గూడా ఏవైనా బాగుంటే చూద్దాం అని అంటే మామూలుగా ఇప్పుడు బెంగళూరులో ఆ జయనగరు ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ లో కాస్ట్ బాగుంట ఉంటాయి కాస్ట్ తక్కువే ఉంటుంది క్లాత్స్ బాగుంటాయి
ఓకే
అలాంటి ప్లేసెస్ కి చిక్పేట ఇలాంటివి కొన్ని బాగు ఉంటాయి అండి అలాంటి దగ్గరికి వెళ్దాంమని అనుకున్నా నము
ఆహా
చూడాలి
అంటే ఎక్కువ ఆఫ్లైన్ తీసుకుంటారా ఆన్లైన్ తీసుకుంటారా
ఎక్కువ ఆన్లైన్ ఎక్కువ చేస్తుంటాము టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆఫ్లైన్ కెళ్తుంట ఉంటాం అంతే మీరు ఎలా తీసుకుంటారు
నేను ఎక్కువ ఆఫ్లైన్నండి తక్ ఆన్లైన్ చేస్తుంటాను బట్ చాలా తక్కువ
అవునా
టోటల్ గా షాపింగే తక్కువ అండి నేను బట్టల మీద అంతా ఇన్వెస్ట్ చేయనండి డబ్బులు
ఆహా అంతే అంతే లే
ప్రస్తుతానికి ఏదో ఒకటి ఉన్నాయా దానితో సర్దుకుపోతూ ఉంటారు అంటే
ఆ కొంతమందికి ఇష్టం ఉండదు లేండి అలాంటివే ఉ ఉండాలి ఇలాంటివి ఉండాలి ఎళ్ళు ఉంటే అవి యేసుకుని ఉంటారు
అవును అంటే బట్టల మీద చానా చాలా ఇన్వెస్ట్ చేయాలని నాకు అంత వేస్ట్ ఆఫ్ మనీ అనిపి స్తుంది
ఉమ్
ఉమ్
ఎవరిష్టం వాళ్ళది
నాకు కొంచెం అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళెటప్పుడు తీసుకోవాలనిపిస్తుంది బట్ అట్లా డబ్బులు వేస్ట్ అనే ఒక థింక్ అట్లా వస్తుంది అంతే
ఉమ్ అంతే అంతే అండి కరెక్టే ఏదో కొద్ది రోజులు వాడి పడే కాని అందుకే రెండు వేలు మూడు వేలు పెట్టి కొనాలి
అవును శారీస్ కొంటూ ఉంటాను ఎక్కువ
అవునా ఆ
తస్ కొంచెం తక్కువ అంతే
ఆ అంటే శారీస్ ఎక్కడ కొంటుంటారు మీరు ఎక్కువ
శారీస్ ఇక్కడ మేము ఉండేది ఇప్పుడు బెంగళూరు లో ఉంటాము అక్కడే తీసుకుంటూ ఉంటానండి ఎక్కువ ఉంటాయి
అవునా అంటే మీరు ఎలాగా షాప్స్ మాల్స్ అలా యెళ్తారా లేకపోతే ఎక్కడైనా మమ్మూలు స్ట్రీట్ షాపింగ్ అలా చాలా ఉంటాయి కదా అలాంటి దగ్గరికి ఎలా వెళ్తుం టారు
అంటే ఇప్పుడు శారీస్ అంటే స్ట్రీట్ షాపింగ్స్ లో అట్లా బాగుండవండి మాల్స్ లోనే బాగుంటాయి అవన్నీ
ఆ ఎప్పుడు నేను శారీస్ ఎప్పుడు కొనలేదు స్ట్రీట్ లో అంటే కొన్ని కొన్ని ఇప్పుడు జయనగరు చిక్పేటు ఇలాంటి దగ్గర నార్మల్ గానే స్ట్రీట్స్ లోనే చాలా బాగా పెట్టింటారు అంటే జీన్స్ టాప్స్ గాని ఇంకా వేరే ఏవైనా కుర్తా సెట్స్ గానీ ఇలాంటివి బాగుంటాయి
అవునవును ఆ అంటే నేను కూడా అట్లాంటి టాప్స్ ఏమైనా అంటే ఇట్లాంటి స్టేజ్ షాపింగ్ చేస్తూ ఉంటాను బట్ శారీస్ అంటే మాస్కే వెళ్తుంటానండి
అవునా
ఆ
క్లాత్ ఎలాంటి స్టైల్ మీకు ఎలా ఇష్టం
ఎలా అనేది ఏమి ఉండదండి అని ట్రై చేస్తూ ఉంటాను అంతే అంటే లేదంటే మోడర్న్ గా ఏమి ట్రై చేయను నార్మల్ గా ట్రెడిషన్ గా అంతే కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకోవదంటే శారీస్ మీంద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారండి ఆ మీరు ఎప్పుడు శారీస్ కొనలేదండిఏ శారీస్ ఎప్పుడు కొనలేదండి మీరు
శారీస్ తక్కువే అండి నేను కొనేది డ్రస్ సెస్సే ఎక్కువగొంటుంటాను వెస్ట్రన్ వేర్ కూడా వేస్తుంటాను ఉమ్ అవిని ఎక్కువగా ఉంటుంటాం శారీస్ ఎప్పుడో కదా కొన్ని కొన్ని కొంటుంట ఎప్పుడైనా
ఓకే అంటే కట్ట య సరీస్ ఎప్పుడు వేర్ చేస్తు ఉంటార అప్పుడప్పుడు
లేద్ తక్కువే అండి ఎప్పుడు డ్రెస్సెస్ శారీస్ కట్టుకునే అంత టైం కూడా ఉండదండి
ఉమ్
కష్టమే ఎప్పుడు ఆ అలా వెళ్ళినప్పుడు కడుత తుంటాను ఫంక్షన్స్ ఇంట్లో ఫంక్షన్స్ ఇక్కడైనా పెళ్లిిళ్ళకి ఎలా వెళ్ళాలంటే కడుతుంటాను
ఇంకేమండి
ఇంకేం లేదండి చెప్పాలండి ఇంకా మీరు ఏమైనా ఉంటే
అసలు మన అంటే ఆంధ్రలో ఎండలు ఫుల్లు ఎక్కువ అసలు అనంతపురం ఇలాంటి ప్లేసెస్ లో అయితే ఎండలు ఎక్కడా లేని ఎండలు అక్కడే ఉంటాయి ఇప్పుడు మాత్రం అసలు బెంగళూరులో అసలు ఎంత చలి వేస్తుందో
ఆ అవునండి అవి ఇప్పుడు అక్కడ కూడా కొంచెం వర్షాలు వచ్చినప్పుడు తప్పేసిి మామూలుగా ఎప్పుడు ఎండనే ఉు
ఆ బెంగళూర్లో కూడా అంతే అండి
ఆ అవును ఎప్పుడు వర్షాలే వస్తూనే ఉంటాయి
ఆ ఎప్పుడు వర్షము కూల్గా వెదర్ చాలా కూల్గుంటుంది
ఊర్లో ఉంటే అబ్బా ఎండకు తట్టుకోలేం అసలు
అదే కదండి ఇక్కడంటే చలి
అవును బట్ ఇది అలవాటు అయిపోతుంది
అవునవును
ఎండకి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వెదర్ లో ఉండి ఎండలకుకి వెళ్ళాలింటే తట్టుకోలేము అస్సలు తట్టుకో
అవును అసలు ఉండ ఏం లే అంటే ఎప్పుడైనా ఆ లీవ్ తీసుకొని మన ఊర్లకి వెళ్ళాలనప్పుడు ఒక నాలుగైదు రోజు ఇంటి దగ్గర ఉంటేనే అసలు ఎండకు తట్టుకోలేక పోతాము
అవునండి
ఇక్కడ కూల్గా ఉండి ఉండి అ
మరి ఇంక చెప్పాలండి నైట్ ఈ డిన్నర్ అంతా ప్రిపేర్ చేసేసారండి
లేదండి చెయ్యాలి
ఓకే
ఆ మీరేం చేయాలనుకుంటున్నారు
నేను ప్రస్తుతానికి ఇంకా పూజ కోసం పాయసం చేస్త సున్నానండి
నా
పులిహోర ఏమైనా చేయాలనుకుంటున్నాను మీరు పూజ సోమవారం ఉన్నారు కదా
అవునవును పూజ సోమవారమే కల్సం పెట్టుకోవడం అంతా సోమవారం చేసుకుంటాం
ఉహ అంటే మీరు శివుడి భక్తుల
అవునవును మా ఇంటి దేవుడు కూడా శివుడే శ్రీశైలమే
అవునండి ఆహా మీరు శ్రీశైలానికి చాలా సార్లు వెళ్తూ ఉంటారా
అండి ప్రతి సంవత్సరం వెళ్తాం అంటే మాఘమాసం కార్తీక మాసం ఉంటుంది కదా ఆ అలాంటప్పుడు ఎప్పుడు వెళ్ళి అక్కడ మొత్తం శివయ గర్భగుడిలోకి వెళ్లి అభిషేకం టికెట్ తీసుకొని అభిషేకం చేయించుకొని అలా వస్తుంటాము
ఓకే ప్రతి ఇయరు ఖచ్చితంగా వెళ్తారా అండి
ఆ వెళ్తామండి ప్రతి ఇయర్ కన్ఫామ్ వెళ్తాము అంటే ఇంటి దేవుడు కదా అలా అలవాటు అయిపోయింది ఇప్పుడు ప్రతి ఇయరు వెళ్తాం
ఓహో
హ
మరి ఇంకేంట అండి ఆ ఓకే అండి బాయ్ అండి
ఆ బాయి ఆండీ